హలో
హలో వినిపిస్తుందా
వినిపిస్తుందండి
హమ్మయ్య వినిపిస్తాంది
హ్మ్
ఇంకా ఏం చేస్తాన్నావు ఏమి ఈరోజు ఆఫీస్కి పోలే
ఆఫీస్ కి వెళ్లలేదు ఈరోజు రెస్ట్ రెస్ట్ ఈరోజు
ఇంట్లో ఉన్నావా మామూలుగా అయితే రెస్టా ఓకే ఓకే మామూలుగా మెసేజ్ పెడితే ఎప్పుడో చూసుకుంటావు కదా
ఆ
ఇంకా ఏం చేస్తన్నావ్
ఎంటది ఖాళీగానే ఉన్న ఇంట్లో
ఏంది ఖాళీగా ఉన్నారా ఎక్కడికి వెళ్ళలే
వర్షం వస్తంది ఎక్కడికి వెల్లలే వర్షం వస్తంది
మాకు అవునా
పొద్దున్న నుంచి వస్తుంది ఇంకా తగ్గలే ఆ
అవునా మీరు లక్కీ ఇక్కడ రావట్లే వర్షం అసలు
ఏమో
ఇక్కడ అస్సలు వర్షం రావడం లేదు అంటి
హాలో
హలో నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీకు
దండి పొద్దున్న నుంచి కొంచెం కూడా తక్కువ కాలే
మీకే మేల్ కదా చెరువు నిండిపోతది
వినిపిస్తుంది హలో
అదే అదే చెరువు నిండిపొతది మీకే మేల్ కదా అంటీ హలో
ఏమేమి చేయాలి అరే
వర్షం వస్తే ఎంజాయ్ చేయాలి మీరు కాఫీ తాగరా బజ్జీలు చేసుకోరా అలా వర్షం దగ్గర కూర్చోని అయినా మేలే కదా వర్షం అయినా బోర్కు నీళ్ళు ఎక్కుతాయి కదా
చెరువు లేదుగా మాకాడ అంట్టన్నా
ఆ ఒక్కని బోర్లు ఉంటాయి కదా నీళ్ళు వస్తాయి కదా బాగా అందులోనూ ఒకేళ మీకు తోట ఉంటే నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు కదా
హ్మ్ ఆ
ఇంకా మీకు పొలం ఉంటే ఈ టూ డేస్ త్రీ డేస్ నీళ్లు పెట్టే పని ఉండదు కదా అన్నా
అవును మీగాడ పడన్
హ్మ్ ఇంకా లేదు అలా మాడం అలా ఉందంతే మబ్బు అంటే ఊరికే క్లైమేట్ అం తా వర్షం వచ్చేలాగా కానీ ఏం రాదు
అవును
నా వాయిస్ నీకు స్లోగా వస్తుంది కదా హలో హలో
ఆ
పోయినట్లు ఉంది
అవునా
నాకు మీ వాయిసు వినిపిస్తుంది మీకే నా వాయిసు స్లో వస్తున్నట్లుంది
ఆ అవును అదే స్లో వస్తుంది
ఇంకా
ఇంకా ఏం మరి
కిల్ ఏం లే బ బోరుగుంది ఎక్కడికనా వెళ్దా మన్ కుంటే మా ఆయన బిజీగా ఉన్నాడు ఆ స్కూటీ కూడా సగం సగం నెట్ పిచ్చి వదిలేసినాడు ఏం చేయాలో అర్థం గల ఉరిగా కూర్చొని ఆలోచిస్తున్నా ఎట్లా బా బోర్ కొట్టేస్తుంది లైఫ్ అని
అవున ఏనా ఆఫీస్ పోయిరు కదా
అవును అందులో కొంచెం వర్క్ ఎక్కువ ఉన్నదా అస్సలు బట్ పట్టించుకోవడం లేదు పనులు కూడా చాలా ఉన్నాయి పెండింగ్ అన్ని హెల్ప్ చేస్తాడు అనుకుంటే
ఊ
ఇంకా మీరు మీరేం చేస్తున్నారు
మేము అండీ ఇంట్లో ఉన్న టీ
ఇంట్లో ఉంటున్న ఫోన్ మాట్లాడవుగా
ఆ ఆ
ఇంట్లో ఉంటే ఫోన్ చేయకూడదంటావుగా
ఇంట్లో ఎవరు లేరు
అదే మాటరు అంట ఇదికి ఓకే ఓకే ఇంకా హలో
హలో
ఊ ఏం చేస్తున్నావు ఒకడివే ఇంట్లో కాఫీ చేసుకొడం వచ్చా కాఫీ చేసుకునేది వచ్చినా అంటి
కాఫీ చేసుకోవడం రాదు
నేర్చుకోవాలిగా
నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకొని ఏం చేస్తావు తియ్
చేసుకుని దాగు నేర్చుకొని చుడి ఇపట్ల టైం లో కాఫీ చేసుకుని తాగు కుంటూ మాట్లాడితే ఎంత ప్రశాంతంగా ఉంటది
అంత ఇంట్రెస్ట్ లేదు నేర్చుకునేంత ఇగ
ఊ ఏంటి
ఏమంటునవ్
కాఫీ తాక్కుంటూ మాట్లాడుతుంటే బాగుంటది కదా అందుకైనా నేర్చుకో అంటి ఏం లేదు లే
హ
ఇంక
ఎం చేస్తన్నవ్
ఎందుకు పొయినవ్ ఫ్రెండ్స్ తొ బయటికి సినిమాకేళ్ళింట్రా
లేదుకొంచెం కాలేజ్ పనున్నా అదే ఆట్ సైడ్
ఓకే ఓకే బిటెక్ డిగ్రీన
లేదు మా ఫ్రెండ్ వాల్ల చెల్లెను కాలేజీలో జాయిన్ చేపిస్తాను అయితే వెళ్ళాను
ఒకే ఒకే ఒకే
ఉ
ఓకే అర్థమైంది
ఉ
ఉ
ఈ కార్యాయాప్లో నా ఈ మనీ కలెక్షన్ అయితలేదా హలో
మీది టాస్క్ కంప్లీట్ అవ్వలేదు కదా
టాస్క్ అన్ని టాస్క్ లు మొత్తం కంప్లీట్ కావలన
అంటే ఈ టాస్క్ ఫోనే ఫ్రెండ్ టాస్క్లో మీకు వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది అవుట్ గోయింగ్ కాల్స్కి
అ
అవుట్ గోయింగ్ కాల్స్ వన్ ఎటీమినిట్స్ అయిపోనాక పేమెంట్ అవుతది మీది ఇంకా ఫస్ట్ అ ఆ దీనికంతే కొన్ని దాంట్లకైతే ట్రాన్సాక్షన్స్కి వ్యాలిడేషన్ టాస్క్ కి దాన్లకైతే కొన్ని చేయగానే ఇస్తారు గానీ దీనికి ఫుల్ కంప్లీట్ అవ్వాల్సిందే నా ఫ్రెండ్ ది పక్కి అమ్మాయి ది నిన్న ఐపోయింది తనకి ఇంకా మనీ అక్లీస్ట్ యూపిఐ ఇద్దామన్నా తీసుకోవడం లేదు కొంచెం టైం పడుతుందేమో
అదే కొన్ని కొన్నిటి అస్తయ్ ఐతే
కొన్ని టాస్కుల్లో అయితే తొందరగానే ఎస్తారు
మీకు మరి
ఇంకో దానికి కోచ్చినాయి
అదే పస్టాప్ అట్లా చేసిన నంబర్ దానికొచ్చాయ
అవును
ఎన్నొ
టూ థౌజన్
ఉ
వేస్ట్ బొయినయ్ వొట్టిగానే
హా కానీ నాకే ఇవ్వలేదు మా పిల్లలే కడ్సేసరు డబ్బులంత
ఆహా
వాళ్ళ స్నాక్స్ కి వాళ్కి బయట పిల్చెకేళ్ళేకి ఇంకా గోరమ్ మాపాప అయితే నాకు టెన్ రూపీస్ ఇచ్చి ఇది చాల్లేనీకు అంటుంది అయినా వాళ్ళ కోసమే అనుకో నేను చేస్తున్నది గూడ
ఉ
ఇంకా నూక్ న్యూకమర దీన్కి
ఆ
ఫస్ట్ టైం జేస్తున్నావా నువ్వు
అవును ఫస్ట్ టైమె అప్పట్లో టే అచ్చించూడు రికార్డింగ్ ది అదిజేసిన అంతే అవునండి
ఓకే అయితే నీకు ఆల్రెడీ యూపిఐ ఉండి ఉంటది కదా
ఇచ్చారు ఉన్న రికార్డింగ్ ది అది అంటే యూపీఐ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలా మళ్ళీ
లేదు లేదు అవసరం ఉండదు ఆల్రెడీ ఉంటే అది అట్లా కంటిన్యూ చేయచ్చు
ఉంటది కానీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల అంటాను అది
యుపిఐ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు
అవును
అదే కంటిన్యూ చేయిచు
హ్మ్
నేను అప్పుడు ఇచ్చినదే
ఇంకా వేరే వాళ్ళదిలా ఉన్నారా మరి తెలిసిన వాళ్ళు నీకు ఫోన్ చేయడానికి
మాట్లాడడానికి అబ్బాయిలు తక్కువబ్బ అబ్బాయిలు అవును ఆ అబ్బాయి ఒక అబ్బాయి మాత్రమే పరిచయం అయ్యాడు మంచిగా మాట్లాడుతున్నాడు తనకైతే నువ్వు ఫైవ్ కాల్స్ దాకా చేయొచ్చు బెటర్ అబ్బాయి మంచిగ మాట్లాడుతున్నాడు
హ్మ్
ఇంక అంతే ఆ అబ్బాయి పరిచయయంమైనడంతే నువ్వు ఇంక అందరూ లేడీసే కానీ లేడీస్ మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు
హ్మ్
ఇంకా
వేరే వారు ఎవరు మాట్లాడరా
నువ్వు గ్రూప్ లో అక్కడ జనరల్ లో అని ఉంది కదా అందులో బాయస్ నేమ్స్ ఉంటే చూసి తీసుకో
హ్మ్
బాయ్స్ అయితే బా మాట్లాడుతారు నీతో ఎంతసేపయినా అంటే మీ కబుర్లు వేరు కదా మీరు ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు
హ్మ్
ఇంకా
చెప్పాలి నువ్వు
ఎక్కడికి వెళ్ళలా
వెళ్ళలే ఎక్కడికి వర్షం తగ్గితే వెళ్ళ్దామని చూస్తు
బా మీరు బలే వేస్ట్ అబ్బా అబ్బాయిలు అయి ఉండి ఇంట్లో ఉంటారు అదే నేను కానీ అబ్బాయి అయింటేనా దేశం అంతా తిరుక్కుంటూ కూర్చోనిందును
ఉహు
ప్రశాంతం గా లైఫ్ ఎంజాయ్ చేయండబ్బా
వర్షం ఏస్తుంది ఎట్లేలతం బయటికి
అంటే అంత లెక్క వర్షమే వచ్చింటదా వర్షం రాని ప్లేసులు కూడా ఉంటాయి కదా అయినా ఇంకా వర్షంలో తిరిగితే ఇంకా బాగుంటది కదా
ఉ ఇం వేరే వాల్ల ఎవ నమ్మరిగా మరి
ఆ నేను నీకు అదే చెప్పాను నాకు ఒకే ఒక్కరు పరిచయం అయ్యారు ఆ నెంబర్ కూడా ఆ అబ్బాయి నీకు కాల్ చేశాడు ఆల్రెడీ ఆ నెంబర్ ఉంటుంది తనకి చెయ్యి ఇంకా మిగతా అందరు అమ్మాయిలే అమ్మాయిలు మాట్లాడరు
ఆ
ఎందుకంటే మాగ
అది మొన్న నువ్వు ఇచ్చిన చూడు అతడేనా
ఆ మంచుకున్నాడు తెలుసా చాలా అవునవును నీకు ఇచ్చానా తన నెంబరు
ఉ కడప అదా అతన్నే
ఆ కడుపు అంటనా ఓకే ఓకే నాక నేను అడగలేదు ఇక్కడ చిత్తూరు సైడ్ అన్నట్లయింది
ఉహ్మ్
చానా మంచి వ్యక్తి ఉన్నట్లున్నాడు
ఉ
సరే బాయ్
నే చేస్తావు మళ్ళీ
ఓకే
మా అంట్లో
ఉ